హలో
చెప్పండి
హాయి
హాయ్ హలో
బావున్నావా
బావున్న నువ్ బావున్నావా
బావున్న బావున్న
ఎక్కడుంటారు మీరు
హా నేను హైదరాబాద్ లో ఉంటాను మీరు
మేము వరంగల్ లో ఉంటామండి
ఓకే హైదరాబాద్ లో అయితే చాలా మంచి ప్లేసెస్ ఉంటయి వరంగల్లో కూడా ఉంటయి టై కదా
ఆ ఉంటయి వరంగల్లో కూడా
వరంగల్లో ఉన్న ఒక ఫైవ్
అవుతండి మేము ఎక్కువ తిర్ గము అంటే మేము ఎక్కువ తిరగము అనమాట ఇంట్లనే ఉంటం రీస్ ఆ రీసెంట్గా ఎల్లినం
హైదరాబాద్ లో అయితే చాలా ప్లేసెస్ ఉంటాయి అందుకే ఏమన్ టరు వరంగల్లో నెక్స్ట్ టైమ్ వీ ఆ చార్మినార్ తెలుసా
ఆ తెలుసు
ఎక్కిరా ఎప్పుడన్న
అ దాన్ని ఎక్కలేగాని చుశ్నా
నేనైతే హైదరాబాద్ లోనే ఉంటా చార్మినార్ ఎక్కలేను
ఎందుకు అట్లా
భయం అయితది ఆ స్టెప్స్ ఉన్నాయి కానీ ఎప్పుడు ఎక్కాలి అనే థాట్ రాలేదనమాట ఆలోచన
ఓకే అంటే అనుకోవచ్చు నువ్వు దానికి స్టెప్స్ ఉండయేమో అని అనుకోవచ్చు
జోక్ బావుంది ఏం లే ఆ ఇంకా సాలార్జంగ్ మ్యూస్
సాలార్జంగ్ ముసుయేం ఆ వెళ్ళిన స్కూల్ టైమ్ లో వెళ్ళిన
నేన్ కూడ ఒయినా బాగుంటది కదా మ్యూజియం
ఆ దాంట్ల ఏముంటది అసలు చెప్పండి దాంట్లో అసలుకి
సాలార్జంగ్ మ్యూజియమ్ లో సాలార్జింగ్ మ్యూజియం లో ఉంటాయి చాలా ఉంటయి గాని మర్చిపోయినా చెప్ధం అంటే గుర్తొస్త స హలో సిగ్నల్స్ వస్తలేవా
హలో వినిపిస్తుంద వయిస్
ఆ ఇప్పుడు క్లియర్గా ఉంది కొంచెం సిగ్నల్ ఉన్న దగ్గరికి రావా ప్లీజ్
మ్ ఆగు ఆ చెప్పు ఇప్పుడు వినిపిస్తుందా
ఉమ్ అవును జూ పార్క్ పోయినవా
ఆ జూ పార్క్ వెళ్ళినా
అరే జూ పార్క్ అయితే మస్సు ఉంట ఆ పోయినా
మీ ఫ్రెండ్స్ తోనా
ఫ్రెండ్స్ తోని పోయిన ఒకసారి స్కూల్ నుంచి పోయినా అట్లా వోయినా అనమాట అవును
ఓకే
ప్రైమరీ స్కూల్ లో ఉన్నప్పుడు మాకు ఫిఫ్త్ లో తీసుకెల్లీరు అనమాట
ఓకే ఆ ఓకే ఓకే
అది ఒక మంచి మెమోరీ నీకేమైనా మెమొరీస్ ఉన్నాయా అట్లా
మహా ఏం లేవండి మాకు
ఉ
మాకు ఒక్క మెమరీ కూడా లేవు అంటే అట్లా తిరగలేమ అన్నమాట మాకు లేవు
అయ్యో ఫీలింగ్ బా చాలా బాధ అనిపిస్తుంది నీ మాటలు వింటుంటే
అవును ఇంకా చెప్తే ఇంకా ఫీ బాధ పడుతలే ఎందుకు అతే చెప్ప కూడా
ఉ అంటే వరంగల్ల్లో ఏడుంటావు అంటే ఎగ్జాక్ట్
అంటే ఇప్పుడు ఇంకా వరంగల్ క షిఫ్ట్ కదే అఐతం
ఇరుచలే అన్నారు కదా వరంగల అని
హలో వయిస్ ఇనిపిస్తుందా
ఆ ఓకే ఓకే ఇ ఇప్పుడు ఇనిపిస్తుంది అంటే ఇప్పుడే వరంగల్ ఉంటాం ఉ అవునుమ సైడ్ గ్యాస్ హలో
ఆ చెప్పండి
గ్యాస్ ఉందా మీ ఇంట్లో డబుల్ సిలిండర్
డబల్ సిలిండరా అండి లేదండి
మా ఇంట్లో ఉంది గాని
మరి ఇయ్యొచ్చు కదండి మాకు
మాకు ఒకటి ఎంప్టీ ఉంది ఎంప్టీది కావాలంటే ఇస్తా
ఎంప్టీది మేమేం చేసుకోవాలండి
అంటే నువ్వు ఇ్య అన్నావు కదా అందుకే అడుగుతున్నా్ అంటే మీ సైడ్ కూడా సేమ్ ఇట్లే స్ట్రైక్ చేస్తున్నారా
ఏం లే ఆ చేస్తున్నానండి బట్ ఇప్పుడు అయిపోయింది అనుకుంటా కంప్లీట్ అయి యిందంట
ఏ అయతే కానీ సిలిండర్స్ అయితే వస్తలేవు కదా
టైం పడుతుందండి ఇక రావాలంటే అప్పుడ వస్తాయా
అంతేలే చెప్పలింకా అవు నవ్వు మీ సిస్టర్ ఎం చేస్తుంది
మా సిస్టరా మా సిస్టరు రీల్స్ చేస్తుందా
అంటే రీల్స్ ఏమనా చేస్తుందా తను అంటే తను ఐడి ఫాలో అయిదామని
ఓకే ఆమెే మరీ అంత ఫేమస్ ఏం కాదండి
అంటే షీ ఈజ్ నార్మల్ చీ తను నార్మల్ ఇన్స్టాగ్రామ్ యూజర్ అనమాట
ఆ అవును ఇన్స్టగ్రామ్ యూజర్ కాదు ఆమెే ఆమెకి ద అట్లా ఎట్లా గెలికేది అన్నీ తెలుస్తాయా అండి మా అమ్మకి నా కూడా తెలవలుంటన
ఓకే అసలు ఇన్స్టాగ్రామ్ మీకు ఒకటి నిజం చెప్పాలా నాకు ఇన్స్టాగ్రామే లేదు తెలుసా
అవునా ఎందుకాలా
అంటే అంత సోషల్ మీడియా దూరంగా ఉంటాది
ఓకే అంటే ఏం చేస్తుంది మరి
ఏంచేస్తుంది ఏమన్నా డయాగ్రామ్స్ కానీ మెహందీ గానీ లేకపోతే మా చెల్లటిలాని బ తీయాల అంటే మా ఉంటారు ఒక చెల్లెలు అవు చేతులు కాలీగు ఉన్నప్పుడల్లా కోని పెట్టుకొని వచ్చి చస్తా అనమాట
ఓకే ఆమె పెచ్చుకుంటందా
లేేపించుకో కొడతా తిడుతా వేస్తా నా అవసరం గదా
అంతే అండి అంతే
మ్ అవసరం ఉన్నాల్ చేయ్యాలి కదా మరి
కరెక్ట్ే కరెక్ట్ే
అంటే నేను మీ సెకండ్ సిస్టర్ గురించి ఇన్న చాలా ఇన్నా అందుకే అడుగుతున్నా
ఓహో ఫస్ట్ సిస్ లాస్ట్ సిస్టర్ గుంచి ఇంల్లేదా
లాస్ట్ సిస్టర్ అంత చెప్పలేరు తనకి చాలా పొగరు అని చెప్పేస్ అన్నరనమాట ఆటిట్యూడ్ వేరే వాళ్ళతోని ఒక్క కన్నుతోనే
ఆ ఒక్కొక్కనితోని ఒక్కొక్క ఇంకొకన్ లేదంటనా ఆమెకి
ఒక ఇంకొకన్ను మూషి చూస్తాదంట
ఆ అదేంది
అంటే యాటిట్యూడ్ నాకు యాటిట్యూడ్ ఉంది అని చూపించుకుంటాదంట అట్లా
ఓకే ఎవరి మీద
ఎవరైనా సరే ఇప్పుడు ఎవరైనా కొత్తోళ్ళు పాతోళ్ళు అంటే ఇంట్లోల్లని కూడా ఇంట్లో ల్లల పైన ఎక్కువ వోల్లుతదంట
ఓకే ఎందుకు అట్లా వాళ్ళు కోపం తెప్పిస్తేనే కదా ఒళ్ళేదామె
ఆహ ఎక్కువ పని అయ్యదంట ఏమైనా పని చెప్తే ఒర్రుతదంట అంటే మీరు కూడా చిన్నదా ఏంది మీరు రియాక్ట్ అయితుార్ దీనికి
అవునండి మేము కూడా నమే అందుకే అంటున్నా
అహ అంటే ఇప్పుడు చిన్నోళ్ళు పెద్దోళ్ళు ప్రా అది ప్రాబ్లం కాదు కదా ఇంట్ల పని ఉంటే వేసుకోవాలి గా ఏమైనా ఫోన్ ఓత్తుకుంట చుస్తదంట రీల్స్ చుస్తది
అంటే నడిపమేం చేస్తాదండి బాసల్ తూముతది ఇల్లుఊడ్తది
నడిపామే గురించి చెప్పాలంటే ఇగ నవ్ నవ్వి నవ్వి చచ్ పోతావ్ ఎందుకు చెప్పు ఆమె సూక్తులు చెప్తది హలో ఇనిపిస్తుందా అంటే మా నడిపి తసిస్టర్ ఏందంటే సూక్తులు చెప్తది
ఒకే ఇంకెన్ని మినిట్స్ ఉందాండి
ఇంకా త్రీ మీనిట్స్ అంటే ఆ సూక్తులు ఎట్లుంటాయ్ అంటే ఆమె వాట్ పాటించదు కానీ అవతలొల్లకి కోపం తెప్పిసుంది
ఓకే ఇది కరెక్ అండి
హుమ్ మ్
ఆమె కూడా వాటించాలి గదా మరి
ఆహా పాటియ్యదు పాట్
అదైంది మరి మళ్ళీ ఓ పెద్ద
అదా అద్ ఇట్లా ఇట్లా అని చెప్తుంది కాని ఆమె వాటియదు కాని మందికి చెప్పంటే మస్త్ చెప్తుంది సీరియస్ న సిచ్యువేషన్ ల నవ్వు లేేవాలంటే ఆమె తెలుసా అంటే మీకు చెప్పడం మర్చిపోయినా హలో ఇనిపిస్తుందా వాయిస్ ఆ హలో పక్కన మీకేనా ఫోన్ చ్ హలో హలో మీ ఎవరిదో వాయిస్ వినిపిస్తుంది ఎవరిదో వాయిస్ వినిపిస్తుంది కొంచెం
ఆ ఎ చెప్పండి
ఎవరండి మీీకు ఫోన్ చేసింది
అంటే నాక్ చేయలేదు మా సిస్టర్స్కి మా సిస్టర్కి చేసిళ్ళు ఎవరో ఫోన్
మ్మ్ అహ లేదు నార్మల్గా ఎట్లా అంటే ఆ ఆ మీకు తగ్గట్టు మా చిన్న చెల్లెలు కూడా ఉంటాదంట వాళ్ళిద్దరికి రెండ్ రెండు రెండే అన్నమాట
ఓ అర్థం కాలేదు
అంతే మచ్చి మచ్చి
వయిస్ కట్ ఐతుందండి హలో వాయిస్ కట్ అయితుంది
ఇప్పుడు కూడా ఇనిపిస్తలేదా అయితే మా ఇంట్లో ముగ్గురం అనమాట నీ ఆ నేను మా ఇద్దరు చెల్లెళ్లు అన్నమాట అయితే వాళ్ళిద్దరు నన్ను పట్టించుకోరు అళిద్దరు నడిప్ నడిప్ నడిపమే చిన్నమే ఇద్దరు మస్సు బెస్ట్ అనమాట
ఓకే
ఎన్ ఎంత కొట్టుకున్నా తిట్కున్నా వాళ్ళిద్దరు ఒకటే కానీ బయటకి ఎట్లా చెప్తారంటే మేము ఎనిమీస్ అన్నట్టు చెప్తారు
ఆ ఓకే
కానీ చిన్నామకి నడపామంటే చాలా ఇష్టం
ఆ ఓహో
కానీ నడపామకి పెద్దామంటే ఇష్టం
అదే అయ్యో
కానీ చిన్నమే ఎడ్డమ అయితుంది చిన్నమకి కూడా ఇష్టమే కానీ నడిపామ టె ఎక్కువ ఇష్టం ఆమె ఎంత తిట్టినా ఎంత కొట్టినా కూడా నడిపామంటేనే ఇష్టం
ఆ ఓకే నీకు ఒక తెలివదండి చిన్నవాల్లు జ నడుపోలనీ పాటించుకోరు ఎవ్వర్ని పాటించుకోలు వాల్లు వాల్లె
మా ఇంట్లో అయితే చిన్నమ నడపమ అయితే మస్తు ప్రేమతోను ఉంటారు అసలు
హా
పెద్దామని పట్టించుకోరు ఇద్దరు ఎప్పుడైనా సరే వాళ్ళు ఇద్దరు అస్సలు కొట్ కోట్లాడారు ఆమెంటర్ ఆ నడ్ పెద్దామ్మని పట్టించుకోరు ఇద్దా అస్సలు పట్టించుకోరు వాళ్ళ లోకం వాళ్ళదే ఎంతైనా ఇక ఎంత ఎంతైనా వాళ్ళిద్దరు ఒకటే అనుకొని వదిలేస్త నేను
ఏ మా ఇంట్లో ఐతె అట్లా కాద్ తియ్
ఆహ అంటే మీ ఇంట్లో కూడా మీ నువ్వు మీ నడిపి సిస్టర్ ఒకటేనా
ఆ ఇ కాదండి అమ్మో అసలే కాదు చాలా మేమ్ ఫైటింగ్ ఫైటింగ్ చేస్తామ్ నాకు అన్నీ చెత్తం అవి చెప్తే నాకు నచ్చదు కదా
హ్మ్ హు
సరే సరే మీ వాయిసు నీ వాయిస్ క్లారిటీ లేదు కట్ చేస్తున్నా బాయ్ నిద్ర ఒస్
ఆ సరే మా